హలో
హలో
ఆ బాగున్నావా అబ్బా
బాగున్నాను బాగున్నావా
బాగున్న బ్రేక్ఫాస్ట్ అయిందా
ఆ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు అన్నమే తిన్నా
ఏం కర్రి చేసావు మరి
కరీనా వంకాయ వంకాయ వండిన ఈ రోజు
వంకాయ వండావా ఏం వంకాయ గుత్తి వంకాయ
అంటే మామూలు వంకాయనా అంటే తెల్లయ అంటారు కదా ముల్లయి
ఆ ముళ్ళు తెల్ల వంకాయ
ఆ ఆ అవి
టేస్ట్ బాగుంటాయి అవి తెల్ల వంకాయలే
అవును మంచినే ఉంటాయి అంటే అది అంటే అంటే మేము కొనలే గాని మా బాయ్ పక్కన ఒకరి తోటలో ఉంటే మా మావయ్య తీసుకు ఇక్కడ రమ్మంటే తీసుకొచ్చిండు
అవునా
చెట్లకి ఉంటాయి కొన్ని
ఉమ్ బాగుంటాయ బా తింటే మంచి గా టెస్ట్ బాగుంటాయి మన సైడ్ పండేవి బాగుంటాయి వేరే సైడ్స్
ఇక టేస్ట్ అంటే ఇక మనం మామూలుగా మనం అంటే మందులు అలాంటివి ఏమి వేయకుండా మనం ఇట్లా ఉంటాయి కాబట్టి అట్లా వేరే దగ్గర అంటే మందులు అవి వేత్తారు కాబట్టి ఎట్లయినా మంచి ఉ మనం కూర వండుకున్నా కూడా
అవును ఎప్పుడు మా అమ్మగారు వాళ్ళా ఇంటి కాడ ల వంకాయలు మంచిగా ఉండవు అది ఇక్కడి నుంచి తీసుకపోతే అమ్మ వాళ్ళకి నచ్చుతుంది అన్న మాట టేస్ట్ ఉంటాయి లు పడిడుర
హ్మ్
అయితే ఇప్పుడు ఏ సినిమా ఆడుతుందా థియేటర్ లో
కొంచెం గట్టిగా మాట్లాడి నాక ఏమి వినబడతలేదు వాయిస్ కట్ అయితంది
థియేటర్ లో ఏం సినిమాలు వాడుతున్నాయి నడుస్తున్నాయి
ఏమో అబ్బా నేన అంత సినిమాల గురించింటే ఎక్కువ నేను చూడను అన్న మాట కాకుంటే ఇ టీవీలలా వస్తేనే చూసుడు థియేటర్లల అంటే ఇక నేను వెళ్ళను చూడను ఇక హ
అదే నీ ఫవెట్ ఫేవరేట్ హీరో ఎవరబ్బా
నా ఫేవరెట్ హీరో అంటే
మామూలుగా నం టే మోహన్ బాబు
ఆ సినిమా హీరో ఏం సినిమాలు ఇష్టమా సినిమా హీరోయి
ఇక నాకు మామూలుగా ఈ మోహన్ బాబు సినిమా అనుకున్న సినిమాల అయినా ఇష్టం ఇట్లా పాటలైనా బానే చూస్తా అట్లా ఎందుకంటే అవి బాగుంటాయి కదా మనకు మంచిగా దానికి అర్ధం ఉంటాది ఆయన తీసే సినిమాలన్నీ మన కుటుంబాల గురించి వెళ్ళి మంచి చెడుల గురించి అన్ని అట్లనే ఉంటాయి ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమి ఉంటాయి అన్ని ఇట్లా లవ్ స్టోరీ అని అవ్వని ఇవ్వని అంతగానం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకై
ఆ స్టోరీ విలువ ఉంటాయా అప్పుడు అవళదదా
ఇంట్లో జరిగే మన కుటుంబంలో జరిగే మంచి చెడ్డలైనా కష్ట సుఖాలుైనా అవన్నీ ఉంటాయి కదా అట్లా మంచి అనిపిస్తుంది అట్లా చూడడానికి అవి పాటలు కూడా బాగుంటాయి
అవుంట నీకు బాగా నంచిన సినిమా పేరు చెప్ప ఒకటే మోహన్ బాబు
నాకు బాగా నచ్చిన సినిమా అంటే మోహన్ బాబుది సోక్గాడు పోనాని
సోకాడు అందులో హీరోయిన్ ఎవరు
అందులో హీరోయిన్ అంటే ఏమో హీరోయిన్ అంత పెద్ద గుర్తుకు లేదు కానీ సినిమా ఫేర్ అయితే గుర్తుంది ఎందుకంటే చాలా చూసిన కాబట్టి అంతగాన తెలియదు అంతే రమ్య కృష్ణ అనుకుంటా అని
ఆ స్టోరీ పొలుగు ఉంటాయి
ఆ ఆ అవి బాగుంటాయి ఎట్లయినా హ్మ్
అల్లుడు గారు కూడా బానే అంటారు ఓకే పంచ డలస్ ఏమైన్నా ఉన్నాయా మరి మోహన్ బాబు గారి
అబ్బో నేను అల్లాంటి ఏం ఇయ్యలేను
హీరోయిన్ ఎవరి ఇష్టం ఎ
హీరోయిన్ అంటే ఇక మామూలుగానంటే సౌందర్య రమకృష్ణ ఇక అట్లా ఇక అప్పుడు వాల్లే ఇగ ఈ పట్ హ్మ్ సౌందర్య ఇం ఫస్ట్ అయితే రమ్యకృష్ణ రమ్యకృష్ణ అదే కొంచెం మంచిగా విద సినిమాల ఎనుకయాను
రీసెంట్ రమ్యకృష్ణ గారి సినిమా చూసారా
రీసెంట్గా అంటే ఏం చూడాలే
బాహబలి టూ లో ఉంటది కదా
బాహుబలిటు అన్ చాలా రోజులైతుందిగా వచ్చి బహుబలి టు మళ్ళా అందులోటి బంగార్రాజు ఉంటది కదా
ఆ సోగ్గాడెచిన్ని
ఆ అదే మ్ మ్ అందులో నాగార్జున్తో పాటు తీస్తాది కదా అది కూడా బాగున్
ఉమ్ ఈ గుంటూరు దశన్మామ్లె అే మదర్ క్యారెక్టర్ ఇచ్చింది మినస్టార్ క్యారెక్టర్ చాలా బాగుంటది అందులో ఆ రోల్
అవునా
ఉమ్ బాగుంటదమే రాజకీయ పరంగా కొడుకుని వదిలేసి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న మాటలిని కానయి కొడుకు కోస్ ము చాలా ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళు తప్పించి తప్పించి
అంటే ఎప్పుడు వచ్చింది ఈ మధ్యలో వచ్చిందా సి
గుంటూరు కారం వచ్చి
ఓహో గుంటూరు కారమా ను మహేష్ బాబు ఉన్నది అది
ఆహ ఆ ఆ సినిమా చూసావా లీటర్లా
ఇగ చూ ఆహా థియేటర్ ఏం జూడాలే
ఎ టీవీలలోనే చూస్తాం
హుమ్మ్
రమ్యకృష్ణ పాత సినిమాలు లేమున్నాయి మరి రమ్యకృష్ణ ఆ హీరోయినీ పాత సినిమాలు లేమన్న జుసావా అవే మన స్టోరీ ఉన్నయిటు ఉన్నాయా మంచి మీకు ఇష్టమైంది
ఇగ స్టోరీ అంటే మంచి నాకు బాహుబలి టూ అనేది అది అది నచ్చుతది బానే ఇగా ఇంకొకటీ ఇంకొక సినిమా అంటే రమ్యకృష్ణది అసలు గుర్తుకురాట్లే ఎందుకంటే చాలా సినిమాలు చూసిండే కాబట్టికి
అవునవును ఎక్కువ ఇంట్లోనే సినిమాలు చూస్తా అంటే బయట
ఇగా టీవీలోనే ఎక్కువ నేను బయటికి అంటే థియేటర్లనేతే చూడను ఎప్పుడో చూసినా ఏం సినిమాలు చూసినా అంటే నిన్న థియేటర్లలో అది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంటది కదా ఆ సినిమా ఒక్కటి చూసి ఆ మళ్ళీ తర్వాత బాదుషా సినిమా చూసిన ఎన్టీఆర్దిి
ఆ అవు అప్పుడు ఆ టైమ్ లో అంటే పెళ్ళైన కొత్తలోన పెళ్ళి గాక
నేను డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్ అట్లా ఇగా నేను అసలే వెళ్ళలే పెళ్ళైన తర్వాతకి ఇక అంత ఇంట్రెస్ట్ కూడా సినిమాల మీద అంత ఇ ఇంట్రెస్ట్ ఏం లేదు టీవీలో అయితే అప్పుడప్పుడు చూడ అంటే చూస్తాం గానీ
దాంతో పాటు ఈ సీరియల్స్ కూడా ఎక్కువ చూస్తావా మరి సీరియల్స్ ఏం ఇష్టం
ఇగా సీరియల్స్ ఏం ఎక్కువ చూడను కానీ ఇక మా అత్తమ్మ చూస్తుది కాబట్టి ఇంట్లా ఇక ఆమెతో పాటు ఇగా అంత పొద్దుగాల అయితే మనం పండుకోలేం కదా ఇక తిన్నదాకా ఏదో ఒక పైన పైన అట్లా సూత్త అంతే ఇక
ఏ ఇష్టంగా చూసేది లేదు సీరియల్
హ్మ్మ్ ఇష్టాంగా అంటే ఒక సినిమా ఒక సీరియల్ రెండు సీరియల్ చూస్తాం మేగ సందేశం అనేది జీ తెలుగులో
ఎన్ని గంట్లకు వస్తదా ఆ బస్సు నుండి
అదీ ఎన్ని గంట్లకు వస్తధంటే సెవెన్కొస్తది.
స్టోరీ మంచిగుంటందా
ఇగ మంచిగనే ఉంటది, అందులో అమ్మ గురించెళ్ళి ఇగ తర్వాతకి ఇగా లవ్ లవ్ స్టోరీ ఉంటది, అమ్మ గురించి నాన్న గురించి మొత్తం ఇగ అంత కుటుంబానికి సంబంధించిందన్నమాట ఇగ అంతా
అంతా ఫ్యామిలీ ఓరియెంటెడ్ గు
ఉమ్ ఉ
ఏమ్మ స్పోర్ట్స్ అంటె ఇష్టమా అబ్బ నీకేమన్న గేమ్స్
గేమ్స్ అంటే మామూలుగా ఆడినప్పుడు ఆడినా ఇష్టం అంటే ఇష్టమే అన్ అంటే ఇగ మేం స్కూల్ టైమ్ లో అట్ల స్కూల్ కు పోయినప్పుడు ఆడిన గని ఇగ ఇప్పుడంటే ఈ ఇట్లా రీసెంట్ గ అంటే ఏం లేదు ఇగ.
చిన్నప్పుడు నీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఎంటివి గేమ్స్
చిన్నప్పుడంటే నేను కబడ్డీ ఆడేదాన్ని, ఖోఖో ఆడేదాన్ని, మామూలుగా స్కిప్పింగ్ అంటే తాడుతో ఆట, తాడాట ఉమ్ అట్ల్ ట్లా ఆడేదాన్ని ప్రతీది ప్రతి గేమ్స్ లల్ల నేను పార్టిసిపేట్ చేసేదాన్ని, ఎందుకంటే మామూలుగా నాకొంచెం బానే ఇంట్రెస్ట్ ఉండేదప్పుడు.
మీ లాగ మి పిల్లలు గూడ ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నర? కబడ్
ప్త నేను వాళ్ళనాడమనే చెప్త ఏదైనా సరే, గేమ్స్ అయినా లేదంటే ఏ పనులళ్ళ నయినా నేను వల్లనే అంటే ఎంకరేజ్ చేత్తనే ఉంట ఇగ
ఎక్కువ స్పోర్ట్స్ లోనే ముందుంటరా? ఇగ చాలా
ఎక్కువ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఆడతరు ఆడేది ఆడతరు గనీ ఇగ మామూలుగా చదువు విషయంలనైతే కొంచెం ఎక్కువ ఇంక వాళ్ళు ఆటల కంటే
ఆటల కంటే చదువులో ఫస్టూంటరా?
ఉమ్ తర్వాత్కనే ఆటలు
ఇ స్పోర్ట్స్ తో పాటు గుడ ఇవి చెస్ గూడ నేర్పించాను చెస్ పెస్ చెస్సు క్యారమ్స్ అవి గూడా చాలా నాలెడ్జ్ పెంచు
ఉమ్ అదదదే మనం బ్రెయిన్ గ్గుడ మంచిగా అదే ఉంటది గదా అట్ల
షాపు షార్పుగయితది బ్రెయిన్ గూడ
అదే
ఉమ్ మీలానే మీ బాబు గుడ కబడ్డీ ఆడతడా మరి చిన్న బవన్నా పెద్ద బాబన్
ఆడతరిగ వాళ్ళు గుడా, గేమ్స్ పెట్టినప్పుడు నేనేంబటె పార్టిసిపేట్ జేయమని చెప్త ఎందుకంటే అన్నిట్లో ఉంటనే గదా మనకి దే అసలు ఏ గేమ్ ఎట్లు ఉండేది దేని ని గురించి అయినా తెెలవాల్సిందే ఏ ఆట గురించి అయినా గూడ. ఉమ్ అట్ల తెలుసు తె అయినా మి ఎనకట ఇంక మ నాన్నమ్మ మా తాత వాళ్ళు చెప్పే ఆటలా ఇంకా వేరే తీరుగుండేది అట్లాంటి ఆటలు ఇప్పుడేం లేవు అప్పుడు అప్పుడెక్కువ ఏం ఆడేది కైలాసం అని, వానగుంటలని అవి దెల్స మిక్
ఆ తెలుసు
కైలాసం, వానగుంటలనాడ చింత గింజల
వాన గుంటలు తెలిదు అష్ట చెమ్మ తెలుసు
అష్ట చెమ్మలు వానగుంటలను గూడ ఆడేది మేము ఇగ ఆది చింత గింజలతోని అదీ మామూలుగ అన్ని ఇట్లా గుంటల టైప్ ఉంటది ఒక చెక్క మీద తయారు జే స్తరది మనం కొన్ని చింత గింజల ఒక పిరికడ్ అన్ని చింత గింజలు అన్ని గుంటలలో వేసి ఒక లాస్ట్ ఒక గుంటను వదిలేస్త స్త అన్నమాట
ఎందుకలా
అట్లా అట్లనే ఇక అది ఆట ఎండ్ అయ్యే వరకు అది కంప్లీట్ అయ్యే వరకు ఇక అప్పుడు ఎవరికి ఎక్కువ అవుతాయి గింజలు వాళ్ళే గెలిచినట్టు అనమాట
అంటే మట్టిలో గుంటలు తీస్తారా
మట్టిలా కాదు చెక్క పైన ఒకవేళ అట్లా లే కున్నా కూడా మామూలుగా మనం ఇంట్లో ఉంటాం కదా ఇంట్ల మనం గచ్చి మీద బండల మీద మనం చా పస్త త ఇట్లా రౌండ్ అప్ చేసి దాంట్లోనా అన్ని చింత గంజలు అన్ని ఇట్లా కుప్పల్ లెక్క పెట్టుకొని ఆడుకోవచ్చు
అంటే ఆ గుప్ప నుంచి బయట పో
ఆ బయటి మనం ఒక కుప్ప ఎత్తి మిగతా అన్ని ఇట్లా ఇట్లా సర్కిల్ తీసి అంతయి కదా
అవును
గజలల్లో అన్ని వేసుకుంటూ పోవాలి
వేసుకుంటూ పోవాలి
మ్మ్
లాస్ట్ కి ఎలా గెలుస్తాం మరి ఎక్కువ కుప్పలు పెట్టినంలా వెళ్లడం
ఎక్కువ గింజలు వస్తాయి కదా మనకి ఎవరికి ఎక్కువ గింజలు వస్తే వాళ్ళే గెలిచినట్టు మ్మ్
తెలుసా రా మరి అ వరి
ఆ చాలా సార్లు
చాలా సార్లు కలిసారా
మ్మ్ ఇప్పటోళ్ళకి ఎక్కువ తెల్వదు ఇప్పటోళ్ళకి అయినా కూడా అప్పటోళ్ళకి కూడా చాలా మందికి తెలిసి ఉండదు నాకు తెలిసి సి ఇలాంటి ఆటల్ మ్మ్ అది కువ మా తాత మా నాన్నమ్మ వాళ్ళు అట్లా వాళ్ళు అట్లా ఆడ చెప్పి వాటికి కొన్ని అట్ల తెలుస్తాయ్
ఓకే థ్యాంక్ యూ
ఆ